ఎలా ఉన్నావు
హాయ్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బావున్నాను మరి ఏం చేస్తున్నావు
కూర్చొని ఉన్న టీవీ చూస్తూ నువ్వు
నేనా ఏం లే ఇప్పుడే కాలేజ్ నుంచొచ్చాను చాలా రోజులయిపోయింది కదా నీకు కాల్ మాట్లాడి గుర్తొచ్చావు కాలేజ్ లో అందుకని కాల్ చేసాను
అవునా గుర్తున్నానా నేనింకా నువ్వు మర్చిపోయావేమో అనుకున్నా
చ్హ్ అలా ఏం లేదు అవును మనము మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది కదా ఏదైన టాపిక్ మాట్లాడుకుందాం హాస్పిటల్స్ గురించి సరేనా
ఓకే ష్యూర్
హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా
హాస్పిటల్ అనే అవును చాలా ఇంపార్టెంట్ మనకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ హాస్పిటల్ కేే వెళ్తాం
కరెక్టే హాస్పిటల్ లో డాక్టర్స్ నర్సెస్ టెక్నీషియన్స్ ఫార్మాసిస్ట్ అందరూ కలిసి పేషెంట్స్ ని కేర్ చేస్తారు కదా
అవును డాక్టర్ రోల్ చాలా గ్రేట్ కదా
నిజమే డాక్టర్స్ పేషెంట్స్ ని ఎగ్జామిన్ చేసి డిసీజ్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు
నర్సెస్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు
నిజమే నర్సెస్ మెడిసిన్స్ ఇవ్వడం పేషెంట్స్ ని కేర్ చేయడం డాక్టేర్స్ ని అసిస్టెంస్ ఇవ్వడం లాంటి చాలా రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారు కదా
హాస్పిటల్లో రిసెప్షన్ సెక్షన్ ఎందుకు ఉంటుంది
అక్కడ పేషెంట్ రిజిస్ట్రేషన్ అపాయింట్మెంట్ బుకింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవ్వడం లాంటి పనులు చేస్తారు
ఓ అవునా ఎమర్జెన్సీ వార్డ్ గురించి చెప్పు
ఎమర్జెన్సీ వాడ్ అంటే ఏం లేదు యాక్సిడెంట్ హార్ట్ అటాక్ కు సర్వీస్ ఇంజురీస్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో పేషెంట్స్ ని ఇమీడియట్ గా ట్రీట్ మెంట్ చేస్తారు అంటే అప్పటికప్పుడే కొంచెం లేట్ కాకుండా అలా
ఓ ఆపరేషన్ థియేటర్ అంటే ఏంటి
ఆపరేషన్ థియేటర్ అంటే సర్జరీ చేయటానికి స్పెషల్ గా ప్రిపేర్ చేసిన రూమ్ని ఆప్ పరేషన్ థియేటర్ అంటారు
అవునా ఐసియూ అంటే ఏమిటి
ఐసియూ అంటే ఐసియుూ షార్ట్ ఫామ్ ఫుల్ ఫామ్ లోంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు స సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ క్లోజ్లీ మానిటర్ చేస్త స్తరు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా చూసుకుంటారు పేషెంట్స్ ని
ఓ అవునా కానీ కొన్ని హాస్పిటల్స్ లో అలా ఉండదు కదా మరి హాస్పిటల్లో ల్యాబరేటరీ కూడా ఉంటుంది కదా
అవును కొన్ని హాస్పిటల్స్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండదు కొన్ని హస్ హాస్పిటల్స్ లో మాత్రేమే ఉంటంది. వాళ్ళు బోర్డులో కూడా వేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవేలబుల్ అని అవేలబల్ లు ఉన్న వాళ్ళకి అవును బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఇంకా వేరే మెడికల్ టెస్ట్ ఇక్కడే చేస్తారు లబెరేటరీలో
ఫార్మసీ ఎందుకు ఉంటుంది
ఫార్మసియా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఫార్మసీ నుండి కొను కోవచ్చు అంటే అది ఒక పెద్ద ఓ షాప్ లా ఉంటది హోల్సేల్ లాగా అక్కడికి వెళ్లి తీసుకోవచ్చు
ఓ అవునా ఓ అవునా మరి హాస్పిటల్ క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్ కదా
అవును చాలా ఇంపార్టెంట్ క్లీన్ ఎన్వైరన్మెంట్ వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి
పేషెంట్స్ని విజిట్ చేసేటప్పుడు ఏం ఫాలో అవ్వాలి
సైలెంట్గా ఉండాలి డాక్టర్స్ రూల్స్ ఫాలో అవ్వాలి పేషెంట్స్ని డిస్టర్బ్ చెయ్యకూడదు
హెల్తీగా ఉండాలి అంటే హాస్పిటల్కి ఫ్రీ కే ఫ్రీ ఫ్రెండ్గా వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు కదా
నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు తెలుసా హెల్తీ ఫుడ్ తినడం ఎక్సర్సైజ్ చెయడం ప్రాపర్ స్లీప్ తీసుకోవడం రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ మనలందరికి ప్రతి ఒక్కరికి నువ్వు ఇదే సజెషన్ ఇవ్వు సరేనా
అవును నేను మా ఇంట్లో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతాను అవును వ్యాక్సినేషన్ కూడా ఇంపార్టెంట్ కదా
అ ఇంపార్టెంంటే వ్యాక్సిన్స్ చాలా డిసీజెస్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి
అవును హాస్పిటల్ అ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పిటల్ మధ్య డిఫరెన్స్ ఏంటి
పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తక్కువ కాస్ట్ లేదు ఫ్రీగా ఉంటది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు కానీ చార్జెస్ ఎక్కువ తెస్తారు తెలు ఉంటాయి తెలుసా ఈ మధ్య చాలా డబ్బులు తీసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో
కానీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళామనుకో బాగా చూడరు తెలుసా డాక్టర్స్ అందరూ
అవును నిజమే బా సరిగా పట్టిచ్చుకోరు ప్రైవేట్ హాస్పిటల్ ట్టలో వాళ్ళు మనీ తీసుకుంటున్నారని అలా అమౌంట్ కానీ అమౌంట్ కూడా డబ్బల్ తీసుకుంటారు ఇంకా వేరే వేరే ఆ డిసీజ్ కాకపోయినా ఇంకా టెస్ట్ చెయ్యాల అని చెప్పి పి ఇలా చాలా తీసుకుంటారు అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్
కానీ కొంతమంద్ మంచి డాక్టర్స్ ఉంటారు కదా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు పేదవాళ్ళకి
అవును నిజమే మా ఇంటి దగ్గర కూడా ఫిఫ్టీ రూపీస్ డాక్టర్ అని ఉన్నారు ఎంత అయినా ఏ ఫీవర్ వచ్చినా ఇంజెక్షన్ వేస్తారు అదే మనం హాస్పిటల్ కి వెళ్తే జస్ట్ టోకన్ కి త్రీ హండ్రెడ్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి మళ్ళీ డాక్టరు డాక్టర్ కి చార్జెస్ వేరేగా ఇవ్వాలి మళ్ళీ టాబ్లెట్స్ కి వేరేగా ఇవ్వాలి అదే మా ఇంటి దగ్గర ఫిఫ్టీ రూపీస్ డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ దగిరికి వెళ్ళి ఇంజెక్షన్ వేస్తాడు టాబ్లెట్స్ ఇస్తారు మొత్తం కలిఫీ ఫిఫ్టీనేే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాడు తెలుసా కానీ త్వరగా తగ్గిపోద్ది కూడా
గ్రేట్ కదా అలాంటి డాక్టర్ ని రెస్పెక్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా
అవును నిజమే డాక్టర్స్ నర్సెస్ హాస్పిటల్ స్టాఫ్స్ అందరూ మన హెల్త్ కోసం చాలా కష్టపడతారు
అందుకే నేను ఫ్యూచర్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ గురించి నేర్చుకోవాలని కుంటున్నాను
అది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తెలుసా హాస్పిటల్ మేనేజ్మెంట్ లో కూడా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ మధ్య ప్రతి ఒక్కరు ఏఐ అని ఇలా సాఫ్ట్వేర్ సైడ్ ఈ ఫీల్డ్ తీసుకుండేస్తున్నారు డాక్టర్ సైడ్ ఎవ్వరు ఎ వెళ్ళట్లేదు ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తున్నారు తెలుసా
అవును నిజమే హాస్పిటల్లో పేషెన్స్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా
కరెక్టే కొన్నిసార్లు ఎక్కువ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వెయిట్ చేయయాల్సి ఉంటుంది
అవును హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ ఐడి కార్డ్స్ అని క్యారీ చెయ్యాలి కదా
అవును అవి డాక్టర్స్ కి పేషెంట్స్ హిస్టరీ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్త తాయి అందుకే
హెల్త్ ఇస్ వెల్త్ అని ఎందుకంటారు
ఎందుకు అంటారు అంటే హెల్త్ బాగుంటే మనం స్టడీస్ జాబ్ ఫ్యామిలీ మన డ్రీమ్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చెయొచ్చు
అవును అందుకే నాకు హాస్పిటల్ గురించి నేర్చుకోవాలని ఇంకా చనా బాగా తెలుసుకోవాలని ఉంది
అవును నిజమే డాక్టర్స్ కూడా ఈ మధ్య నేను చానా చోట్ల విన్నాను ఒక ఏదైనా ఒక డిసీజ్ ఉందని వెళ్లారనుకో మా కసిన్ వెళ్ళారు ఆ లెగ్స్ పెయిన్ పట్టేసింది అని చెప్పి వెళ్లారు కానీ డాక్టర్ ఈ టెస్ట్ చెయాలి స్కాన్ చెయ్యాలి అని చెప్పి థౌసండ్ అయ్యే చోట టెన్ థౌసండ్ చేసారు తెలుసా ఇలా ప్రతి డాక్ కొందరు మంచోళ్ళు ఉంటారు కానీ కొందరు ఇలా డబ్బుల కోసమే ఇచ్చేస్త తున్నారు ఈ మధ్య ఇది కూడా అవేర్నెస్ చేయాలి తెలుసా గవర్నమెంట్ కి కంప్లైంట్ చెయాలి ఇలా కూడా చేస్తున్నారు అని చెప్పి
అవును మా ఫ్యామిలీ లో కూడా ఇలాంటి ఇష్యూ ఒకటి జరిగింది
అవునా ఏం జరిగింది
మా అంకులు బాలేదని హాస్పిటల్కి వెళ్ళారు హ లెగ్ పెయిన్ అని పో ఐ మీన్ హ్యాండ్ పెయిన్ అని పోయారు ఎన్ త నొప్పిస్తందని పోయారు వాళ్ళు ఊరికనే మీరు స్కాన్ చేయాలి ఏల్ చ్ టాబ్లెట్ ట్స్ వేసుకోవాలి నాన్ వెజ్ తినకూడదు అన్ని అలా చెప్తున్నారు తెలుసా
అవునా హ్యాండ్ కి నాన్ వెజ్ కి అసలు ఏమన్నా లింక్ ఉందా
అదే నేను మా అమ్మ నమ్ము నవ్వుకున్నాం తెలుసా అసలు నాన్ వెజ్ కి అసలు హ్యాండ్ కి ఏమి డిఫరెన్స్ అని
అవును నిజమే కొందరు ఇలా చెప్పి చానా మోసం చేస్తున్నారు ఇంకా కొంతమంది అయి తే ఫేక్ సర్టిఫికెట్ తో డాక్టరేట్ అని సర్టిఫికెట్ తీసుకొని హాస్పిటల్స్ ఓపెన్ చేసే తున్నారు తెలుసా పేషెంట్స్ ఎంత మంది చనిపోతున్నారు తెలు సా దాని వల్ల
అవును మనం ఇలాంటి దాని గురించి పూర్ పీపుల్ కి ఇంకా తెలియని వాళ్ళకి అవేర్నెస్ చెయాలి కదా
అవును నిజమే నేను కూడా ఫ్యూచర్ లో ఏదైనా ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి పేదవాళ్ళ చాలా మంచిగా చేస్తాను నే ఇలానే అనుకోవాలని నేను ఇదేనా గోల్ తెలుసా
నువ్ చానా గ్రేట్ తెలుసా నేను కూడా నాకు వచ్చిన సహాయం చేస్తాను
అ నువ్ చాలా మంచి విషయం చేస్తున్నావ్ తెలుసా ఇంకో మనం ఫ్యూచర్ లో ఇద్దరం కలిసి ఒక హాస్ పెటల్ పెడుదాం పేదవాళ్ళకి సరేనా
గ్రేట్ ఐడియా దీని గురించి నేను ఇంట్లో కూడా ఒకసారి చెప్తాను
ఆ అడిగి చూడు
ఉ అడుగుతాను ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే ఇలానే బయటికి వచ్చాను మరి నువ్వేం చేస్తున్నావు
నేను టీవీ చూస్తూ ఉన్నాను
ఓ మరి నైట్ కి అమ్మ ఏం చేస్తుంది మీ ఇంట్లో
మా మమ్మీ మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తోంది మరి మీ ఇంట్లో
మా ఇంట్లో నా ఇంకా లేదు అమ్మ అడుగుతుంది ఏం చెయ్యాలి అని ఉ చూడాలి
సరేలే అమ్మ పిలుస్తోంది నేను మళ్ళీ కాల్ చేయనా
సరే జాగ్రత్తగా వెళ్ళు బాయ్
ఆ బాయ్